హలో వినిపి
అ వినిపిస్తుందండి చెప్పండి
ఆ మనం వచ్చేసి ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుకుందాం ఓకేనా అండి
అ ఓకే అండి
ఓకే అయితే కుటుంబం విషయానికి వస్తే కుటుంబంలో కుటుంబం అంటే అసలు ఏంటి ఎంత మంది ఉంటారండి
కుటుంబం అంటే ఒక వైఫ్ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఉంటే దాన్ని ఒక కుటుంబం అంటారండి
ఓకే చాలా చక్కగా చెప్పారు అయితే కుటుంబాలు ఇప్పుడు ఉన్నట్లయితే చిన్న కుటుంబాలు మరియు పెద్ద కుటుంబాలు అంటే రెండు విధాల కుటుంబాలు ఏర్పడ్డాయి అందులో వచ్చేసి పెద్ద కుటుంబం పెద్ద కుటుంబం అంటే అందులో ఎంతమంది ఉంటారు ఏంటి
పెద్ద కుటుంబం అంటే మీరు అనేది ఉమ్మడి కుటుంబం గురించే గదండి
అవునండి ఉమ్మడి కుటుం
ఉమ్మడి కుటుంబంలో ఒక ఆరేడు గురు ఉండచ్చు ఇంకా ఎక్కువ వరు గుడా ఉండచ్చండి
ఓకే అయితే ఎంత అంటే ఎవరెవరు ఉంటారు అంటే కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ యొక్క అనుబంధాల గురించి చెప్పండి ఒకసారి
ఉమ్ తాతయ్య అమ్మమ్మ తర్వాత ఒక వాళ్ళిద్దరి కొడుకులు గావచ్చు వాళ్ళ వాళ్ళ కొడుకులు అల్లా కూతుర్లు అట్లా మొత్తం అందరు కలిసిమెలిసి ఉంటారండి ఇంకా వాళ్ళ చిన్న పాపలు వాళ్ళందరూ
ఓకే అయితే నాకు తెలిసి వచ్చేసి ఆ అంటే ఉమ్మడి కుటుంబం అంటే ఆ తాతయ్య గావచ్చు నానమ్మ ఆ వాళ్ళ పిల్లలు అంటే కొడుకు కోడలు వాళ్ళకు పుట్టిన పుట్టిన సంతానం మనవడు మనవరాలు ఈ విధంగా వీళ్ళందరు ఉంటే దాన్ని ఆ వచ్చేసి ఓ పెద్ద కుటుంబం అని అంటారు అయితే చిన్న కుటుంబంలో ఎంత మంది ఉంటారు చెప్పండి
చిన్న కుటుంబంలో నలుగురు ఉంటారండి
ఓకే అయితే ఈ రోజులలో అంటే ఉమ్మడి కుటుంబం నుండి చే విడిపోతున్నారు అసలు దేని వల్ల విడిపోతు దేని వల్ల విడిపోతున్నారో చెప్పగలరా
అంటే వాళ్ళ మధ్య ఏమన్నా గొడవలు అవ్వడం గాని ఏమన్నా అపార్ధాలు రావడం వల్ల కావచ్చు ఏమన్నా డబ్బు విషయాలలో కావచ్చు నువ్వు ఏంటి నువ్వుది అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుకోవడం వల్ల అట్లా విడిపోవడం జరుగుతుందండి
అవునండి చాలా చక్కగా చెప్పారు అదే కాకుండా ఇంకా వేరే కారణాల వల్ల కూడా ఉమ్మడి కుటుంబం నుండి వాళ్ళు విడిపోతారు అయితే కొంతమందిని చూసుకున్నట్లయితే ఉద్యోగం అంటే ఉన్న ఊర్లో ఉద్యోగం రాకుండా వేరే ఊర్లో ఉద్యోగం రావడం వల్ల వాళ్ళ అక్కడనుండి విడిపోయి ఆ వేరేగా ఉంటారు అప్పుడు అది చిన్న కుటుంబంలాగా అయిపోతుంది అంటే కుటుంబాలన్నీ విచలవిడి అయిపోతున్నాయి అదే విధంగా ఇంకా దేని వల్ల విడిపోతారు చెప్పండి మీరు
ఆ ఇంకా ఇగా మీరన్నట్టే ఆ జాబ్ కోసం అయి ఉండొచ్చు ఇంకా వాళ్ళకి అక్కడ కొన్నిసార్లు కొందరికి ఆ వాతావరణంలో పెరగడం కూడా కొంతమందికి ఇష్టం ఉండదండి కాబట్టి సిటీకి రావాలన్న ఉద్దేశంతోని ఆళ్ళ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చేస్తా ఉంట రండి
ఓకే మీరు చెప్పింది కూడా చాలా వాస్తవం మరి కొంతమంది చూసుకున్నట్లయితే ఆ పిల్లల చదువు కోసం అంటే గ్రామాలను చూసుకున్నట్లయితే గ్రామాలలో సరైన విద్య లేకపోవడం వల్ల వాళ్ళు ఆ ఆ ఇంగ్లీష్ మీడియం చదివించాలి చాలా గొప్పగా చదివించాలి లన్న ఉద్దేశంతో ఆ గ్రామాలను వదిలేసి వాళ్ళు పట్టణాలకు గాని నగరాలకు గానీ వాళ్ళు ఆ వెళ్ళిపోయి వెళ్ళిపోతూ ఉంటారండి
ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వల్ల కలగే ప్రయోజనాలు ఏంటో చెప్పండి మీరు
ఓకే ఉమ్మడి కుటుంబంలో పిల్లలు పెరిగింది అనుకోండి వాళ్ళకు మంచి నడవడిక ప్లస్ మళ్ళీ మంచి తెలివితేటలు వస్తాయి ఆ అంటే ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎలా మెలగా గాలి గని విషయాలు చిన్న పిల్లలకు చిన్నప్పటి నుండే ఉబ్ అబ్బతాయిన్నమాట
ఓకే అండి మరి చిన్న కుటుంబం వల్ల కూడా ఏమన్నా ఉపయోగాలు ఉన్నాయా అండి మరి
ఇగా చిన్న కుటుంబంలో ఎందంటే వాళ్ళకు పిల్లలకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒ ఉంటారు చిన్న కుటుంబంలో పిల్లలు వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందండి
ఉం అవునండి మీరు చెప్పింది కరెక్ట్ ఇంకా ఆ వాళ్ళు తల్లిదండ్రులతోనీ ఎట్లా ప్రవర్తిస్తారో చెప్తారా అండి మీరు
అవునండి ఇప్పుడు అంటే తల్లిదండ్రితో పిల్లలు వచ్చేసి చాలా మర్యాదగా అంటే తల్లిదండ్రి కి ఎక్కువగా రెస్పెక్ట్ ఇవ్వడం ఆ అనేది చాలా జరుగుతూ ఉంటుంది అది ఉమ్మడి కుటుంబాలల అదే విధంగా చిన్న కుటుంబాలను చూసుకున్నట్లయితే ఆ తల్లిదండ్రితో వాళ్ళు కలిసి మెలిసి ఉండే విధానం కొంత వేరుగా ఉంటుంది అంటే కొంత స్నేహితుల రూపంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుందండి
ఓకే అండి మరి కుటుంబంలో ఏమన్నా సమస్యలు వస్ తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటారో చెప్తారా అండి
ఇప్పుడు ఏదనా కుటుంబంలో సమస్య వచ్చిందంటే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకచోట కలిసి కట్టుగా కూర్చొని ఏ విధంగా నైనా ఇలాంటి ఆవేశం లేకుండా వాళ్ళ మనసులో ఉన్న బాధని కల్మషం లేకుండా ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళకు వాళ్ళే వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారు ఎందుకంటే బయటికి వెళ్తే పరువుపోతుందన్న ఉద్దేశ్యంతో వాళ్ళకు టుంబంలోని వాళ్ళు పరిష్కరించుకుంటూ ఉంటారండి
ఇంతకి మీది చిన్న కుటుంబమ్మా అండి లేకపోతే ఉమ్మడి కుటుంబమా
మాది చిన్న కుటుంబమే అండి
అవునండి అయితే మరి మీది మీరు ఇంట్లో ఎలా భోజనం చేస్తారో చెప్తారా అండి
ఇప్పుడు చిన్న కుటుంబం కాబట్టి మాకు కొంచం బిజీ లైఫ్ ఎందుకంటే ఎవరి ఉద్యోగాలు ఎవరి పనులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి ఎవరిది వాళ్ళే హడావి హడావిడి ఉంటుందండి
మరి ఉమ్మడి కుటుంబంలో ఎలా చేస్తారో చెప్తారా అండి మీరు మీకు తెలుస్తే
ఉమ్మడి కుటుంబంలో వచ్చేసి అందరు కలిసిమెలిసి భోజనం చేస్తూ ఉంటారండి అయితే మీరు ఉమ్మడి కుటుంబం అంటున్నారు కదా ఐతే ఉమ్మడి కుటుంబంలో ఉన్న పిల్లలు ఏ విధంగా ఉంటారండి
అంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్న వాళ్ళని వాళ్ళ తాతయ్య వాళ్ళు చిన్నప్పటి నుంచి అసలు ఎం చేయాలి ఏం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని పెంచుతా ఉంటారు కాబట్టి ఏ తప్పు చే న గాని సరి దిద్దుకునేలాగ వాళ్ళు పెంచుతా ఉంటారు కాబట్టి ఓకే బానే ఉంటారండి
ఓకే చాలా బాగా చెప్పారు అదే విధంగా కొన్ని గ్రామాలలో చూసుకున్నట్లయితే కొంత కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఏమన్నా అయిపోయినా ఇంట్లో వస్తువులు అయిపోయినా కూడా వాళ్ళు ఒకరికొకరూ ఇచ్చుకోవడం అలా బాగుంట టుందని విన్నాను మీకేమన్నా తెలుసా అలా ఉంటుందా పల్లెటూర్లలో మరి
అవునండి పల్లెటూళ్లలో అందరు కలిసిమెలిసి ఉంటారండి అంటే వాళ్ళు రేటోలు మనోళ్లు అంటే అట్లాంటి మాటలే ఉండవు అందరు కలిసిమెలిసి అందరు మనవాళ్లే అనేలాగా ఏ సమస్య వచ్చినా అందరు ఏకమై ఒక ఒకటి దానీ మీద సాల్వ్ చేసుకు కుంటా ఉంటారండి పరిష్కరించుకుంటూ
అవునండి చాలా చక్కగా మాట్లాడారు అయితే ఇప్పుడు కొన్ని కుటుంబాలు ఎందంటే చిన్న చిన్న కుటుంబాలు వేరే వేరే ఊర్లలో ఉంటారు వాళ్ళందరు కూడా ఎప్పుడో ఒకసారి కలుసు కుంటూ ఉంటారు మరి అది ఏ టైంలో కలుసుకుంటారు?
అంటే మనం పండుగల విషయంలో కావచ్చు ఏదైనా ఫంక్షన్లుప్పుడు కావచ్చు ఏమన్నా ఉన్నప్పుడు కలుస్తా ఉంటారండి
అవునండి కరెక్ట్ చాలా బాగా చెప్పారు
అవునండి
అయితే ఈ కుటుంబాలలో ఇప్పుడు పిల్లలకు తాతయ్య నానమ్మలు ఉండడం వల్ల వాళ్ళకు రోజు కథలు చెప్తూ ఉంటారు కథలు చెప్పడం వల్ల ఏమైతది పిల్లల్లో మెమోరీ అనేది చానా పెరుగుతది. అంటే ప్రతి రోజు స్టోరీస్ వినడం వల్ల మళ్ళా మైండ్ సెట్ అనేది బాగా ఉంటుందని నా ఉద్దేశం అండి. మీరు మళ్ళ ఏమన్నా చెప్పగలరా ఏమన్నా కొత్తగా
అంటే ఈ మధ్య మనం గమనించ చింది ఏంటంటే ఆ అందరు ఊరు నుంచి సిటీకి రావడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా మొబైల్స్ కి బాగా అలవాటు పడు డారూ ఇక ఊర్లలో అయితే అందరితో కలిసి మెలిచి ఏదో ఒక ఆటలు ఆడేవాళ్ళు కానీ ఇప్పుడు అందరు మొబైల్ తో గేమ్లు ఆడు తిన్నర అండి
అవునండి అంటే ఆ కాలంలో అయితే టీవీ చూసేవాళ్ళు ఎక్కు కుగా ఎందుకంటే అప్పుడూ అందరి ఇండ్లలో టీవీలు ఉండేటివి కాదు ఒక్క ఇంట్లో టీవీ ఉంటే అప్పుడు దూరదర్శిన్ ఛానల్ అని వచ్చేది అందరు కూడా ఒకచోట కూర్చొని టీవీలో మూవీలు చూస్తూ ఉండే వాళ్ళు ఇప్పటి వరకు అప్పటి వాతావరణానికి ఇప్పటి వాతావరణానికి చాలా తేడా ఉందండి
ఉ అవునండి అలా వాళ్ళు మొబైల్స్ ఎక్కువగా వాడం వల్ల
ఇలా మన కుటుంబంతోని వాళ్ళు కూడా చాలా తక్కువగా గడవ
చాలా తక్కువగా గడు అవునండి వాళ్ళకు టైం అనేది వాళ్ళు దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతరు ఎందుకంటే కుటుంబాలలో ఉన్న వాళ్ళకు ఆ మంచిగ ఉంటారని నా ఉద్దేశం అండి
నీ మీ ప్రభావం కుటుంబం పై మీకు
ఒకే మీరు చిన్న కుటుంబం గురించి పెద్ద కుటుంబం గురించి ఆ ఉమ్మడి కుటుంబాల గురించి చాలా చక్కగా మాట్లాడారండి థాంక్యూ సో మచ్ అండి మీకు